అ హ్యాపీ ఉగాది
హ తీ కసి చె
ఎలా ఉన్నారు
ఇద్ అఅఆ అహ హమ్ అందరం బాగున్నాం నేమ్ మీర్ బావున్నార
నామ్మ ఏంటి స్పెషల్ లు ఇవాళ పండగాస్ స్పెషలు
ఉగాది కదా ఉగాది ఉగాది పచ్చడి చేసుకున్నాం నెండు గార్లు ఉ పులిహార చేసారు.
అవును నా పచ్చడి ఎలా చేసుకున్నారు మీరు
పచ్చడో పచ్చడీ ఆహ్వా పు పు చింత చింతపండు మళ్ళీ ఉబ్బు కారం ఉమ్
ఆ
వాయ్ అండీ పళ్ళు ఇంట్నాన్ బెల్లం
హ్మ్ ఉప్పు
హోప్పు
కారం మేసేర
మావిడికాయ ముక్కలు
మావిడికాయ ముక్కలు వేప పప్పు త మెయిన్ వాడకపోతే కదా మనం మర్చి పోయినం
అవును అదా అలా జరుపుకోవలి అ అవన్ని కల్చి చేసి చేసి
ఊహు ఓకే నైస్ ఎట్లాగా లిక్విడ్ లాగా చేస్తారా గట్టిగా చేస్తారా మీరు.
కాదు గ్యాస్ కొద్దిగా లిక్విడ్ లాగే చేస్తాన్ నేను మీరు
మేము కొంచెం లిక్విడ్ లాగానే చింతపండు పులుసే యాడ్ జస్.
అవు
ఊమ్ మీరు
మె మె మేము గూడా అదే మేడం చింత పండు పులుసే వి వాగా లిక్విడ్లాగ ఉంటది
మా కోను ఇక్కడ గార్లు పూర్ణాలు కాదు కానీ ఇది ఏదంటే భక్ష్యము చేస్తాం
ఓహో తూపర్ మేడం
ఊమ్ భక్ష్యం తోటి ఆ నీకు ఐడియా ఉందా భక్ష్యము
ఆ లేదు లేదు దర
అవునా భక్షం బావుం టదిరా మంచిగ ఎట్లా అంటే మనకి పూర్ణం బూర్ లో ఎలాగ లోపల అది పిండి అది అది పెడుతారు గదా పప్పు బెల్లం అదే సేమ్ ఇది చపాతీతో కలి పి రోల్ చేస్తారు ఊమ్ చపాతి లాగా చేస్తారనమాట చపాతి లాగా చ పతీ ఆ పిండి లోపల పెట్టి మైదా తోటి చేస్తారు కొంతమంది స పరేట్ పిండి ఉంటది తయారు చేసుకొని చేస్తారు ఆ గీ ఏసుకొని తినొచ్చు బాగుంటది కాంబినేషను అంటే మౌలు చపాతీలె ఆగనే కాలుస్తారు పరోటా అంటరు గదరా
అవు అవునవును పరాట అచ
ఛీ కొంతమంది నువ్వులు ఏస్తారు ఏ వాళ్ళ ఇష్టం వాళ్ళది కానీ చాలా బాగుంటది గీ తోటి తింటం
ఇంగి గీయా ఆ ఆ
పైన అంటే చపాతికి నూనె ఎట్లా రాస్తారు అ అలానే దీనిగ్గూడా గీ రాస్తారు
ఒహోహొ
ఊమ్ ఇంగ నేను ప్రసాద్ లలు ఏమంటే ఆమ్ అది దద్దోజనం ఆ లెమన్ రైస్
ఊ ఊమ్
సేమియా పాయసం
ఓహో సుప్పర్ సారా
త్రం ఏం చేస్తారు మీరు
స స వేళదిన్నా ఉ ఇ మరు కొ ఎంత ఎ ము స
కుడుకేనల ఎలా
అడి మార్నింగ్తో మ గెళ్ళందను సీపు రా లే అలేదు
హ హ అదేలే ఇక పోధున పుటయి గుడికెళ్ళారు
పో
ఏం గుడి ఉంది మీకు దగ్గర్లో
మా మాకు దగ్గరలో శివాలయము న వస్మిం కోబడి ఉంది దగి దకిళ్ళు ఉండ స
ఓకే ఓకే
మీ నీకు నరు నీకు
దివాలయం ఉంది దగ్గరలో రా అది ఏమంటారు ఆంజనేయ స్వామిది ఉంది ఆ తర్వాత గణేష్ చుందుంది ఆ అమ్మవారు ఉంది అదే కొంచెం ఇట్లా అంటారు మైసమ్మా తల్లి
అవున అవునువును
ఆ ఆ మై సమ్మత బోనాలు చేస్తారే ఆ తల్లి ఉంది ఇక్కడ దగ్గర్లో
ఓహో
దగ్గర దగ్గరలోనే ఉన్నాయిలే నేను ఇంకా వెళ్ళలేను అని మనసులోనే దండం పెట్టుకుంటాను ఇంకా ఇంకా ఇంకా మీరు ఏం చేసారు పాయసం చేసారా
పై పై పై పాయసం చేలేదుద్దరాం మేము
ఆ
ఓన్లీ ఒన్ మేము ఓన్లీ గారెలు అండ్ పులిహార చేశారు ఇంకేం చేయలేదు
పులిహోర చేస్తున్నారా ఓకే పులిహోర ఏంటిది చింతపండుదా లే క ఇద
కాదు చింతపండుదే మేడం
ఆహా
చింతపండు పులిహారే ఇది అది అదే భావుంటది మేడం
అమ్మగారే చేసరా మీరు కూడా చేస్త
హ లేదు అవు అమ్మగారు లేరు కదా మేడం నీ నేను మా నాన్నే
అవునా ఓకే ఇంకా ఏం మేము వంట్లోస్తాయమ్మా మీకు
నాకైతే మా మామూలుగా చికెన్ కర్రీ అలాంటివి రావు మేడమ్
ఉ ఇవాళ ఏం కరీ చేసి వ్ మరి
ఈ ఈరోజు ఇది నన్నచేశారు మేడం పప్పు పప్పున్ను ఇంకా ఆలు ఫ్రైడ్ చేసారు
అవునా వెరీ నైస్ ను సూప్ పర్ కాంబినేషన్ మరి పచ్చడి పచ్చళ్ళు పట్టడం వస్తదా నీకు
ప్రజలు పెగద్ద రాలంది మీకు మేడం
నాకు వస్తుది రా రోటి పచ్చళ్ళ చేస్తాను ఏదో నాకు వచ్చినంతలో బాగానే ఆ పర్లేదు బాగానే చేస్తానులే తినొచ్చులే భయపడక్కర్లే తినొచ్చులేరా మా ఏముందిరా ఒకసారి కుదరవు ఉడకాలి ఉప్పు కారం చూసుకోవాలి అంతేగమ్మా
ఆ అందు అందు అంత ముజ మేంగ్యవు ఉండ
ఉ అంతే ఉడికిందా లేదా ఉడకపోతే నాకు కొంచెం ఉడికే వరకు ఉంచాలి ఉప్పు ఒకటే సారి కోకుండా ఎక్కువ కాస్త కొంచెం వేసుకొని తినేటప్పుడు చాలా పోతే స్కల్ అంట కారం చూసి వేసుకోవాలి
అవు
అంతేగామ్మ
అజేన్నా మగాగా చేయాల ఉహ్
ఏందంటడి ఫుడ్ విషంటే కొ జా పిగగా చేసుకుంటే బాగా కుదురుతాది ఆ హడావిడి గందరగోళంగా చేస్తే అలానే ఉంటాయి
అవును
ఒకసారి కుదరవు ఇంకోసారి కుదురుతేగా అమ్మా
హా ఒకసారికి ఎం రాదు నా నా కూడా అంతే ఒకసారికే ఏం రాలేదు న త అతు చెస్
అమ్మగరా మదర్స్ చిన్నతనంలో చనిపోయిన వాళ్ళకే అన్ని అలవాటు టు చేసుకోవడం మ్మ్ అది పడిన వాళ్ళకే తెలుస్తుందిలేమ్మ నాకు కూడా అలానే అయింది మ్మ్ మ్మ్ ఏం కాదులే మనకు ఒకసారిగా ఎప్పుడైనా ఇంకోసారి అయినా కుదురుతాయ్ అలా అని మనం కాన్ఫిడెంట్ తో చేయాలి. ఏ పనైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతది
ఆ హ్మ్ అవును హలో ఖచ్చితంగా అవుతాది ఎందుకు అవుతుంది కథ
అవును మ్మ్ ఇంకేం ఇవి స్పెషల్స్ ఇంకా ఐ పోయినయ పండగ స్పెషల్
ఇంగ నేనేసింది. పడు పడు
మ్మ్ ఇంక సాయంత్రం ఏం చేసేదేమి లేమ్మ
ద సాయంత్రం ఏమ్ చేస్తారు. కాకపోతే కొంతమంది ఉదయం కొద్దిగా కొత్తబట్టలు వేసుకొని ఫోటో లు దిగుతారు అంతే
మ్మ్ అంతేలే అంతే లేమ్మా ఉన్నంత బట్టలో కొంచెం మనకి ఏందంటే తొందరగా పూజ చేసుకునే అంతా అయిపోయిన తర్వాత బట్టలు వేసుకుని ఉంటే కొత్త బట్టలు ఓ పండగ సెలబ్రేషన్
బాగు బాగుంటది మేడమ్
కాంబినేషన్ బాగుంటది డ్రెస్అప్ ప్ డ్రెస్ అప్ ఐ పోవాలి మం చీగా ఫెస్టివల్ ఫోటోలు పెట్టుకుంటారు కదా చా చాలా మంది ఓ నేను ఇవాళ ఫెస్టివల్ ఇలా చేస్ కున్నానని స్టేటస్ లో పెట్టుకుంటారు కదా వైబ్స్ అంటారా వాటిని ఏమంటారు?
జలస్ జలస్
సెలబ్రేషన్స్ వైబ్ స్ వా హ్మ్ అదే ఏంటి ఇ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే బంధువులు పండుగలప్ ప్పుడు బంధువులు వచ్చేవాళ్లు అవునమ్మ ఇప్పుడు పండుగలకి బందువులు రాకపోయినా మన వాట్స్ అప్ లో స్టేటస్ చూసేసి ఆ వీళ్లు పండగ బాగా చేసుకున్నారు మంచి గా మంచి బట్టలు ఏస్ కున్నారు అట్లా అని తెలిసిపోతుంది కదమ్మా.
అవును మేడం
అస్ స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది.
ఆ మీ సండే అయిపోతుంది మేడం
ఆ ఇంకోటి ఏమ్ పూజ చేసు కున్నాము అయి కూడా ఫోటోలు పెట్టేస్తున్నారు కదా.
అవును అది అ అది గు ఉ ఉంది దే దేవుడి గుడి కుడా పెట్టె
అవును అప్పుడు మన పురాతనం కాలంలో అంటే పురాతనానికి కాదులే కాని మన అమ్మమ్మలు తాతమ్మలు ఉండే విలేజెస్ లో ఏందంటే వాళ్ళు ఏం చేసారు స్పెషల్స్ ప్రసాదం రూపంలో అవతలా ఇవ్వడం అవతల నుంచి వీళ్ళకి రావడం మ్మ్ వాళ్ళ రుచులు వీళ్ళు షేర్ చేసుకోవడం వీళ్ళ రుచులు వాళ్ళు షేర్ చేసు కొడం పండగ అనేది ఏంటంటే ఆహ్లాదంగా జరుపుకునే వాళ్ళు అవునా
అవును మేడం అవును
ఊ ఇంకా సిటీలో ఏమున్ డి రా డోర్ పెట్టుకోవడమే ఏదన్నా దసరా వినాయక చవితప్పుడే అవి ఏందంటే స్టేజ్ పెట్ ట్టి దేవుడ్ని పెట్టి కొంచెం అప్పుడు